హలో
హలో మేడం గుడ్ ఈవినింగ్ అండి
డివినింగ్ అన్
చెప్పండి మేడం ఏం చేస్తున్నారూ
మ్ లేదండి ఎం చేస్తున్నారు
టీ తాగుతున్నాను మేడం మీర్ టీ తాగారా
నేను ఇప్పుడు టీ తాగుతున మేడం అల్లంటీ పెట్కొని తాగాను గొంతు కాస్త గొంత్కాస్తా
ఆ
పేయిన్ ఉందని ఏం ఎండలున్నాయి మేడం అసలు
చాలా ఎండలు ఉన్నాయి మేడం బయటికి ఏళ్దామని అనుకున్నాను కన్ నిగా అసలే ఆ ఎండకి భయపడి ఇంట్లోనే కూర్చున్నా సాయంత్రం వెళ్ళొచ్చులే అని చెప్పేసి
ఉ నేను మొన్న మ ధ్యాహ్నం కాశి బయటికెళ్లాను సారీస్ అన్నీ డ్రై క్లీనింగ్ కిద్దామని కేవలం హాఫ్ అన్వర్ వెళ్ళేసొచ్చానంతే హాఫ్ అన్ అవర్కే నాకు ఎండ దెబ్బ తగిలినట్టు అయిపోయింది ఇంక్ అప్పడ్నుండీ సిక్కపోయిం
నిమ్మన్న టూ డేస్ అక్కడే ఉన్నాను కదా మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇగ నాకు ఎండకి అంత ఆగమాగం అయిపోయింది మేడం నాకూడా వడదెబ్
మీ మామయ వాళిం ఇంటికెళ్ళార
ఆ అవును మేడం మొన్న ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళన్మ ఇగ ఎండలో ఉన్నాం కదా ఎండ్ లో బాగా తిరిగేసేసరికి అసలు ఇగ చాలా ఇదిగా అనిపించింది అసలు. ఒక టూ డేస్ వరకు అసలు లేవలేదు పడుకొని అంతా డల్లుగైపోయింది మేడం
ఆ నాకలాగే అయిపోయింది మొన్నటి నుండి అలాగే అవు తుంది అసలు ఓపికనిపి పిచ్చట్లేదు పడుకుంటే బాగుండనిపిస్ ఇంట్లో ఎవర్ లేవు లేవక తప్ తప్పట్లేదు
లేవక తప్పట్లేదు ఇప్పటికీ ఒళ్ళంతా బద్ధకంగ నే ఉంది మేడం అసలు ఏ పని చేయ బుద్ధి కావట్లేదు
ఆ అది కూడా సేమ్ అలాగే ఉంది ఇంకా సాయంత్రం అవ్వగానే ఇలా మా ధోబి వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్ కొక్కొక్కసారొస్తారు నేను మా ఇంటికి లేను ఊరులేను ఊరెళ్ళొచ్చేసరికి అలాగే ఉంటే ఈరోజు ఫో సి పిలిపిచ్చాను పిలిపిస్ తే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ బట్టలన్నీ అల ఉతికేసి వెళ్లరి ఇప్పుడు వన్నీ కూర్చొని మ
అవన్నీ కూర్చుని మడతపెట్టి సదరాలి నేను కూడా అన్ని మడతపెట్టేస్ ఇగ అన్ని సర్దేసిన మేడం హ ఎక్కడి అక్కడ ఇల్లంతా సదిరినా అంతా నీట్గా పెట్టేసుకున్నాము
మ్మ్ బట్టలక్కడ వెయ్య డం చాలా ఈజీ విప్పి అక్కడ పడేయడం వేసుకొని
అవున మళ్ళీ అవన్నీ తీసి ఫోల్డ్ చేసి పెట్టడమే టాస్క్ ఉంటది మనకి
ఎన్ని యోధులున్నా మన అందరి ఇళ్ళలో ఒక డో లేద్ దంటే ఒక కుర్చీ ఎదురు చూస్తా ఉంటది బట్టల ఫోల్డ్ చేయడానికి
మ్మ్ వాటి ప్లేస్ అదే
నేను మా ఇంటి నుండి రాగానే నా కోసం బెడ్ ఎదురు చూస్ స్తా ఉండే రావడం రవడమే నైటు అన్ని సదరేసుకున్నాను ఫస్ట్
మ్మ్ కాని ఎందుకో తెలిదు మేడం అసలు జర్నీ చేసి రాగానే ఇంటికోచ్చాకే ఏదైనా పని ఉందనుకోండి చాలా చిరాగ్గా అనిపిస్తుంది అసలు ఏ పని చేయాలనిపించదు కోపం వస్ సుంది రాగానే రాగానే అసలు అంతా రెడీగా ఉంటదని అనిపిస్తది
ఈ మధ్య పని వాళ్ళు దొరకట్లేరు అసలు
దొరకట్లేదు దొరికినా కూడా ఐదు వేలు అంటున్నారు ఐదు వేలు పది వేలు అంటున్నారు
మళ్ళీ వాళ్ళు ఒచ్చి చేసేది గంట పనె గంటలో చేసుకెళ్ళిపోతారు ఆ గంట పని మనం
అనిపిస్తుంటది మళ్ళీ ఇలా చూసి తలల్ చేసే లోపు వాళ్ళ పని అయిపోతది
ఆ అ
మ్మ్ దానికి మ్మ్
దాకి యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అనేది నేర్చు కున్నారు ఈజీ మన్
నేర్చుకున్నారా మేడం అవును అవును మేడం అలాంటిది
ఎవరు చూసినా
ఈజీ కా వీడియోస్ ఆ యూట్యూబ్ లో రీల్స్ చేయడము సబ్స్క్రైబర్స్ ని చేయించుకోవడము ఎక్కువ ఫాలోవర్స్ ని పెట్టుకోవడము హ ఇవన్నీ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా అమౌంట్ అంటే ఒక రీల్ కి ఎంత అమౌంట్ వస్తుంది మేడం
అంటే యూట్యూబ్ లో కంపల్సరీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి
ఓకే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటనే అమౌంట్ అనేది యాడ్ అవుతుంది తుంద
ఆ ప్లస్ వీడియోస్ కి వాచ్ాప్స్ ఉంటాయి పర్టికులర్ షార్ట్ స్ పర్టిలర్ వాచ్ అవర్ లాంగ్ అంస్చ్ అవర్ అ మనం అకౌంట్ క్రియేట్ చేసిన టై లో విత్ ఇన్ మన్ అ ిన మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఇవన్నీ అవ్వాలి అందుకని ఏది వీలు పడితే ఆలు చేసి పెట్టేస్తారు
అ
ఈ మధ్య పల్లెటూళ్లలో బామ్మలు కూడా అలాగే తయారయ్యారు
అంటి లు కూడా అందరు ఇంక మంచిగా రెడీ అయ్య రెడీ అయ్యి కళ్ళద్దాలు పెట్టు కొని ఆ మాట్లాడుతూ ారు అమ్మమ్మలు నాన్న
కాకపోతే మనకి మంచి టైం పాస్ అవుతాది
అవును వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కే నవ్్వొస్తా ఉంటది ఫుల్ టైం పాస్ అవుతది
అవును
ఇంకా ఏంటండి ఈవినింగ్ ఏంటనా బయటికి వెళ్తున్నారా
అమ్మో ఇంక ఈవనింగ్ బయటికి వెళ్ళలే అంత ఓపికయితే లేదు మేడం నాకు ఈ రోజు చాలా అలసిపోయాను హా
ఓకే
మా పాప బయటికి వెళ్ళింది. ఇంకాసేపు పడుకుందాం అని అనుకున్నాను. ఈ లోపే నాకు బట్టలన్ని ఫోల్డ్ చేయాలనేది ఒకటి గుర్తొచ్చింది.
ఓకే చేసారా మరి చెయ్యాలా
లేదండి ముందు బట్టలు వేసుకొని కూర్చొని టి తాగు
మందు బధ లు వేసుకొని కూర్చున్నారా ఆ ఓకే టి తాగేసిన తర్వాత స్టార్ట్ చేస్తార అన్నమా
హ
అ ఊ ఉ మీ పాపా అంటే మీరు లేకుండా ఎక్కడైనా ఎక్కువసేపు ఉండగలదా మేడం ఏడుస్తుందా అంటే అమ్మ కావాలి అమ్మగా అంటే కొంద పిల్లలు ఏడుస్తా ఉంట తరుగదా ఒక పది నిమిషాలు అమ్మ కనిపించకపోతేనే ఏడుస్తా ఉంటారు కదా అలా మీ
మా పాప మా అత్తగారి ఇంట్లో ఉంటది ఇక్కడ ఎందుకంటే మాఆడపడుచు పిల్లలు ఉంటారు. మంచిగా వాళ్ళతో ఆడుకుంట ది పైని ఇంకా వేరే పిల్లలు ఉంటారు. సరదాగా వాళ్ళకి ఆడుకోవడానికి సో బానే ఉం ఇంక అమ్మ వాళ్ళతో అంటే మొన్నొక్క రోజు ఉంది లేండి. నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం వదిలేసి వెళ్ళాను. అంటే అంతకు ముందు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేసి వెళ్ళాను. కాని ఒక ఫుల్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొన్నే ఫస్ట్ టైమ్ కాకపోతే ఏడవకుండా బానే ఉంది అ ఫసలలా నడగ
అవునా ఉ అలా ఉంటే పర్లేదు మేడం పిల్లలు అలా ఉంటేనే బావుం టది మనకి కూడా హ వాళ్ళు ఏడ్చారు అనుకోండి
ముందు నుండి దేన్ని అది ప్రిపేర్ చేస్తా ఉంటది అమ్మ ఉండదు. స్ అ బయటికి వెళ్తుది బ్యూటీ దగ్గరకి వెళ్ళాలి లేదంటే కాలేజ్ ఎరికి ఇలా ఏదో ఒకటి చెప్పి అ మైండ్ంతా ప్రిపేర్ చేస్తూ ఉంటాను వన్ డే బిఫోర్ తండే సో తను ఆటోమేటిక్ గా ఓకే లే అచేసరికి అమ్మలేదు ఓ అలా ట్రైనింగ్ ప్రిపేర్ చేస్తా ఉంటారు
ఓకే సో ఆ విధంగా వాళ్ళు ఉండగలిగితే చాలు ఎందుకంటే చాలా వరకు చాలా మంది పిల్లలు అసలు ఉండలేరు అంటే కొంచెం పెద్ద అయినాయి కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు అసలు ఉండలేరు ఏడుస్తానే ఉంటారు వాళ్ళు వచ్చేంత వరకు ఎవరి దగ్గర ఉన్నా కూడా
ఈ పిల్లలతోనే పెద్ద ప్రాబ్లం మనకి అసరు ఒకప్పుడు పిల్లల్ని పిల్లలుగా ఉన్నప్పు అప్పుడైతే మన అమ్మ వాళ్ళు
హ
ఎక్కడ కూర్చోబె అడ బొమ్స్త బొమ్మలుట్టాలనుకుంటూ భోరు వ
కూర్చునే దగ్గర నుంచి కదలేము
వదిలేసి ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు
ఫోన్ పట్టుకొనే కూర్చుంటున్నారు ఆ ఫోన్ లో కూడా ఏం చూస్తారో ఏమో అసలు అర్ధమే కాదు అని ఆ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటారు నాసియా వీడియోస్ అని అవని చూస్తూంటారు చార్ట్స్ చూస్తా ఉంటారు
నేను ఏం చేసి అంటే వైఫై ఆఫ్ చేసేస్తా చె
ఓకే
ట్రైనింగ్ నేర్పిస్తడు నేర్చుకోరు
నేర్చుకోరా అసలే నేర్చుకోరు
ఓ
అవును ఇంక పాపకే టెడ్డిబేర్స్ అంటే మేడం
పాపకి ఏమన్నా నేర్పిస్తున్నారా
అంటే ఏం లేదు మన మ యాక్చువల్ గా అయితే స్విమ్మింగ్ కి పంపిద్దాం అని అనుకున్నాము ఆ పంపిద్దాం అనుకున్నాము ఆ కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను ల్లి పాప్
ఆ
నేను వెళ్ళి పాపని పికప్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక మనకి అప్పుడు ఇంకా హాలిడేస్ రాకుండే కదా సో నేను చేయలేదన్నమాట పికప్ డ్రాపింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి
ఉమ్
ఆ సో ఇప్పుడు మళ్ళీ చూడ లిగా
ఇంకే ముంది లేండి ఇంకా ఇంకొక టెన్ డేస్ అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ వాళ్ళ బుక్లు బరువులు
బరువులు బుక్స్ తీసుకోవాలి ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి
కొనాలి ఈ బుక్స్ కి షీట్ స్ వేయాలి కవర్ షీట్స్ వేయాలి
చాలా పనులుంటాయి మేడం
మేడం ఒక పని చేసి స్టిక్కర్స్ పెట్టి అన్ని బుక్స్
స్టిక్కర్స్ పెట్టి అందించడం ఇదంతా ఒక టాస్క్ అవు తుంది మళ్ళ మనకి
మన పేరు ఎ
హహహ మనం చదువుకునే రోజులు అసల అసలు ఇలాంటివన్నీ ఎక్కడివి మేడం ఏం లేవు
ఇట్లా ఉండేవాళ్ళు కాబట్టి పిల్లల మీద ఎక్కువ కాన్సంట్రేట్ ఇప్పుడు మనం బయట వర్క్ చేసి వచ్చి
మనం బయట వర్క్ చేసి ఇగ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ సరిపోవట్లేదు. వాళ్ళతో టైమ్స్ స్పెండ్ చేయడం కూడా ఎక్కువగా కుదరట్లేదు. ఫస్ట్ టైం సరిపోవట్లేదు పిల్లలతో ఎక్కువసేపు ఉండడానికి కూడా
అవునవును సరే మేడం సండే కదా మంచిగా పాపతో ఎంజాయ్ చేయండి. డీ. కొంచెం ఇంగో గేమ్స్ ఆకోండి. బయట ఈవినింగ్ అయిన నీ కాల్ స్తుంది.
వేడి గాలి వస్సుంది. మేడం బయటికి ఎళ్ళ్ లేదు ఉ
అదే అదే అందుకే ఇంట్లోనే కూర్చొని మంచిగా క్యారమ్ బోర్డు, లూడోనో
క్యారమ్ బోర్డ్ అదే మేడం డైలీ అవే గేమ్స్ అవుతున్నాయి. డైలీ అవే గేమ్స్ అవుతున్నాయ్ క్యారంబోర్డ్ స్ అష్టాచమ్మా, లూడో ఆ స్నే-స్నేకాండ్ ల్యాడర్ ఆ చెస్ అని ఇవే అవుతున్నాయి షటిల్ బ్యాట్స్ ఓ ఓ ఓ ఓకే మేడం బాయ్. యండి.